ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
తో ఆడుకుంటన్నానండి
డిన్నర్కు ఏం చేశారు ఈ రోజు
ఈరోజు ఆకూర పప్పు రైస్ అండి
ఉమ్ తినేసారా
ఇంకా లేదండి తినాలా మా అన్న మా అన్న ఎగ్జామ్ ఉందని కర్నూలు కెళ్ళారు ఇర్ పా ఎగ్స గ్జామ్ ఉందని
ఉ ఇరో ఇవాళా
ఆ ఈ రోజు రే రేపు ఎగ్జామ్ ఉంది రేపు సెవెన్ థర్టీకి అట్లా
ఉ
అందుకనేసి ఇందాక బయలుదేరారు
ఉ
మా హస్బెండ్ అచ్చి డ్యూటీ కెల్లారు
ఉ
ఉ మా అమ్మమ్మ ఊరికి కెళ్లింది
ఉ మీ అత్త కూతురు ఊరికి కేళ్ళాలని చెప్తున్నారు వెళ్ళిపోయిందా
అందరు అందరు ఈ రోజు అంతరు వెకెట్ చేశారు మేమే ఖాళీగా ఇంట్లో ఉన్నాము నేను మా నేను అమ్మ నాన్న
అ వు
మేమే ఉండాము
బాబు ఏడుస్తున్నట్టుంది
ఆ బాబు ఏడుస్తా ఉన్నాడు ఈ రోజు బాబు పేర వ్యాక్సిన్ వేసుకొచ్చాము
ఆ
ఆ అందుకని కొంచెం ఏడుస్తా అట్లా ఉన్నడండి
ఉహు
ఏం చేస్తన్నారు మీరు
వంట చేస్తున్నా చేమగడ్డలు కారపూస చేస్తు
ఉమ్ శ్యామగడ్డలు అది బా తింటారా మీరు
బాగానేమ్లే తింటనంతే
ఊ
చాల్ రోజులైయింది. ఆ
ఉ హ్మ్ హ్మ్
తింటారా అట్టంతా ఏం కాకరకాయ అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లకాయలు
ఉమ్ ఇంకేంటండి సంగతులు ఎలా ఉంది. మొన్న అంత వర్షం పడింది. కదా మీ సైడ్ పడిందా వర్షం
పడింది పడింది. ఒక్క రోజే పడింది. ఆ రోజు నైట్
ఉమ్ ఉమ్ ఉమ్ ఎండలు ఈ రోజు అసల్ అసలు మా బాబును వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళేటప్పుడు అసలు లేడిస్ తేగలో పోయినట్టు నెల్లీ నీ
మ్ ఎండలు అదే ఎక్కువగా ఉంది. మార్నింగ్ నేను ఇంట్లో నుంచి బయట వెళ్ళినప్పుడే నాకు అర్థంమైపెంది. ఈ వాళ్ళ నీ
ఉమ్
చక్కగా ఉంది. ఇప్పుడు బయట వచ్చి నిలబడుకున్నా కూడా గాలి రాలే
ఉమ్ మ్
ఉమ్మగీస్తున్నారు.
ఇంకా శ్రీరామనవమి కూడా వస్తందిగా శ్రీరామనవమికి ఏం చేసుకుంటారు మీరు
శ్రీ రామ్నవమి ఇప్పుడు రెండు రోజులు అంటుంటారు. అది ఇరవై ఆర ఇరవై ఏడా కన్ఫ్యూషన్ లో ఉండాది.
ఇరవై ఏడే అండి క్యాలెండర్స్ లో అయితే ఇరవై ఏడుని ఉంది. మరి ఇగ మోన్నా తిథీలం ప్రకారం మారిందో లేదో తెలిదు.
మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటాము అంతే అయితే ఇది బెల్లం పాకం పెడతాం గదా.
మ్ ఊ
అది పెట్టేసి దండం పెట్టుకుంటాను. ఇంకా ఆపే
అంటే ఇప్పుడు మనం పల్లకి ఒక్కొక్క ఐటమ్ సను ఉంటాయి. కదా అది మన క్లైమేటక్ తగినట్టే ఉంటుంది. కదా మీరు అది గమనించారా?
అవునవును. అంటే మాకు చిన్నప్పుడు చేసి పెడుతున్నారు. కానీ ఇది ఎందుకు ఏమని మేము అడిగేవాళ్ళు కాదు. అడిగినామంటే నాలుగు ఇస్త చెప్తారు పెద్దోళ్ళు వాళ్ళకి తెలియకుండా మాకు చెప్పలేకుండా అట్టు కోడతారు లేకపోతే ఏమో తెలిదు మేము అడిగి ఇగవల్గా అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు గాదు. కుడు పిల్లకాయలు అట్లా గాదు ఇది ఎందుకు ఇది ఏవి ఇ తింటే ఏం వస్తుంది ఏం జరుగుతుంది ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మాకేదో కొంచెం జనరల్ నాలెడ్జ్ వస్తుంది పిల్లల వల్ల
ఉ ఇప్పుడు కూడా ఇప్పుడు శ్రీరామనవమి కి పనకం పెసర పప్పు ప్పు అవి నాన బెట్ తదా పస కో చాల్ నా ఇప్పుడు బెల్లమావి పానకం చలవ
ఆ చలవే చలవే
ఆ ఇ ఇప్పుడు ఈ ఎండలకే అవి తింటే చలవుగాత్ చేస్తుందని ఈ సం నే ఇట్లా వస్తుందే
అవును అవును గంగమ్మ జాతరలకు కూడా
ఉ
టిల్ పాటు పానకం గూడా ఇస్తారు
ఏ ఇలాగ ఒక్కొక్క పండక్కి మన పూర్వీకులు ఎంత ఎంత బాగా అన్ని ముందుగానే తెలుసు పోని మనకు ఒక అది కల్చర్ లాగా చేసు నారు
ఉహ రుగాలు పజిబ్
వాళ్ళు జలుతారా ఆ కున్నాం మీరు ఇప్పుడు మీ పిల్లలు అడిగితే మీరు చెప్తారా ఇది దీని
వాళ్ళే మాకు చెప్తారు ఇప్పుడు
అఓ
వాళ్ళే చెప్తారు కొన్ని కొన్ని వాల్ నాకు తెలిసింది చెప్
ఉ ఉమ్
ఇప్పుడు పిల్లకాలికి ఏం తెలిదు ఇదో అన్నీ తెలిసు ఇప్పుడు పిల్లకాయలకు మనం చెప్పాల్సిన పనేలే కాకపోతే వెటకారంగా అడుగుతారు ఆ ఉ వెటకారంగా అంటే నీకన్నా మాకు తెలుసు నువ్వు నీకు తెలుసా లేదా అన్నట్టు అడుగుతారు
ఉ అయి నేనైతే ఇవడు క్యాల్ గానే అడిగండి
మీరని కాదు మా పిల్లళు అలా అడుగు అంటారు అప్పుడప్పుడు అంటే ఇప్పుడు గడప తక గడప నెలబడద్దు అన్నము అనము కోండి ఎందుకు ఏమి కారణం దేవుడుమా అంత అ మాకు చెప్పించింది అది అది దేవుడు అమ్మవారితో సమానం మో తొక్కకూడదని ఎందుకు ఏమి ఎవరు చెప్పినారు దేవుడు డని
అంటే అన్ని ముఢనమ్మకాలు మారి చేయకూడదు కదా మరి
అన్ని అంటే ఇప్పుడు గడప అ గడప పెట్టి ఇల్లు స్టార్ట్ చేస్తారు గోడలు కట్టేటప్పుడు దాలబందరం పెట్లే ఆ పెట్టి పూజ చేస్తారు ఎందుకు చేస్తారు స్తారు
ఉ మొదటిగా చేస్తారు
దాని ఫాలో అయిపోవాలి అంటే అన్నిటికి లాజిక్లు అడిగితే చేయలేము కదా కొన్ని కొన్ని ఇప్పుడు తొక్కితే నీకేం వస్తుంది తొక్కకపోతే ఏమ వస్తుంది తక్కకుండా కూడా వెళ్ళిపోవచ్చు కదా ఎప్పుడు మనం గడప పప్పుకు పూజ చేసి చేసి బట్టు ఆ రోజే తొక్కతారు కావస్కరణ హ ఇంకా అట్లాండే వాళ్ళ నీ దగ్గర ఏం మాట్లాడతాం
ఉ ఇవి చీప వర కూడా నిల్ బెట్టగూడదు పడ పడుకునే పెట్టాలి అవంతా అవన్నీ చె తారా మీ
ఆ ఆ ఆ చెప్పుండా
హుమ్
మా పాప ఎట్ అంటే ఉంటుంది అప్పుడప్పుడు పిచ్చి ఫీ సు వెళ్లిపోయిందంటే ఎందో
హ్
తింది
అలాంటివి కొన్ని ఏమన్నా నాక్ చెప్తారా
ఏవి ఎలాటివి
ఇప్పుడు పొరక్ ఇలాగ్ పెట్టాలి నయీ ఆ దీపం పెట్టాక అన్ నన్నం తినకూడదు పడుకోకూడదు ఇలాంటివి ఉన్నాయి కదా ఆ అలాగా ఇంకేమన్నా నాకు తెలి నాకు తెలియనట్టువేమన్నా మీర్ మీర్ చెప్తారేమో విందామని అడుగుతున్నాన్
అ అవే ఇంకేమున్నాయి అవే పొద్ పోయడప్పుటికి పడుకోకూడదు ఐదు కంత లేసే స్ తీ ఇల్లు గుడుచుకోవాలా, దీపాలు పెట్టుకోవాలి లైట్లు వేసుకోవాలి. ఆ టైమ్ కి తినకూడదు ఏడు గంట్లు పైన్ తినాలి గడప మీద తొక్ తోక్కడము కూర్చోవడము క్తాడో చ్ తుమ్మేది ఇలాంటి చేయకూడద్ తు అన్నం తినేటప్పుడు తుమ్మినా లేసి చెయ్యిగడు కొని మళ్ళీ కూర్చొని తినాలి, ఇప్పుడు ఎంత మంది పాటిస్తున్నారూ ఎవ్వురు పాటించరు. తుమ్మినా కూడా మళ్ళా తింటూనే ఉంటారు, మరి ఎవురు పాటిస్ స్తుండార్
అంతే టెక్నాలజీ పేరగడము ఈ నమ్మకాలని అంతా ఎవ
ఇప్పుడూ చెప్ పిచ్చే వాళ్ళు ఉన్ ఉండే ప్పుడే ఇక్ సగం మంది విన్ డం లే ఇగ నెక్స్ట్ జెనరేషన్ క్ చెప్పే వాళ్ళు కూడా ఉండరు
ఉండరు అవును హు
సెల్లుల్లో టీవీలలో చూసుకొని ఏదో ఒకటి అరా కొరా అది నమ్మి, ఇది చేద్దాము ఇది పాటిద్దాం అనుకునోళ్ళు. నూటికో కోటికో ఒకరో ఇద్దరో ఉంటారు
హ ఆ అది గడపకొచ్చి ఎందుక్ కు బొట్లు పెట్టి దండం పెట్టి కుంటామంటే మనం పసుపు పెడతాం కదా
హ్మ్
ఆ బాక్టీరియా అనేది పసుపు అంటే యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి
అది ఒక సైడ్ నుంచి అంటే మీరు చెప్పేది సైన్స్ పరంగా చెప్తారు, మామూలుగా అది దేవుడు అనుకొని చేసేది
హ్మ్ హ్మ్ మ్ అవునవును అదే అప్పుడు వాళ్ళు వినరు కాబట్ట్ ఈ ఇలా చేయండి ఇట్లా అంటే వినర్ కాబట్టి దేవుడు
ఇప్పుడు మనోళ్ళు తెలివి మీరీ పోయి ఏం చేస్త న్నరు అన్ని ప్లాస్టిక్ వి పూలు అవి అతికిచ్చేసి పెయింట్లు వేసేసి పెయింట్ బోట్లు పెట్టేస్తున్నారు ఎవడు చేస్తున్నాడు పసు పేసి కుంకు బెట్టే వళ్లేవరు ఒక్కరు ఇద్దరే పేయింట్ ఏసేసి దింట్లోనె కద అన్ని డిజైన్లేసి
అవును హ్మ్ అదేమంటే వేస్తే ఒక రెండు నెలల ఐదు నెలల వరకు పడింటుంది పసుకుంకాలైతే అయితే రోజు పెటు తాల్లే
హ్మ్..
అలాగంత చేస్తారు కాబట్టి ఇంకా పిల్లోలు ఉన్నప్పుడు ఎలా జాగ్రత్త త్తలు తీసుకోవాలి
చిన్న పిల్లోలా
నీడప్
నాకు అయితే మా పా బాబుు ఉన్నప్పుడు ఎవర్లేరు పెద్దోళ్ళు నేను ఒకదాన్నే ఉన్నా
హ్మ్
నేనే చేసుకుంటున్న అంటే వాళ్ళ ఇంట్లోని చు వచ్చేసాన్ నేను అమ్మోల్ ఇంట్లో నుంచి వచ్చి. మేము మా ఇన్ ట్లో ఉన్నామాండ్ ఇక్కడా. ఇక్కడేవురు లేర్. అంటే మా బాబు కొన్ హెల్త్ బాలేక్ కుండా వచ్చేసంలేండి.
ఆహా
మళ్ళీ వెళ్తూ వస్తున్నాను. అక్కడున్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. మా నానమ్మునిం అమ్మునింది కట్ చూకుంటారు. ఇక్కడికోచ్చేటప్పటికి ఇంగ నేనే చూసుకోవాలి. మా బాబుతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాడు ఆ కడుపు నిండిపోయిందంటే వాడు పటిక్ వాడు ఆడు కుంటుంటాడు ఇంక వడ్లేనప్ పోయే టైంలో ఇంకా పై పన్లు చేసుకుం
ఉహ్మ్ అప్పుడు మీ హస్బెండ్ మీక్ హెల్ప్ చేస్తా అన్నారా.
ఇంకా ఆ అబ్బోని ఎత్తుకొని తిరిగేద్ దీవన్ని ఆడిపించేదంతా ఆయనే వంటకాడ గూడా అప్పుడు హెల్ప్ చేస్తున్నారు. చేస్తాడు ఒగ్గోస్ లేస్ ఏడుస్ ఏదన్న కాయలావి కట్ చేసి ఇచ్చేది. అవును చేస్తారు మా బాబుతో పెద్ద ప్రాబ్ బ్లం ఏం లేదు వాడు నిద్రపోయినాడంటే. ఎన్ని పనైనా చేస్ కొచ్చు. మా పాప అలా గాదు. చిన్న సౌండ్ రాగూడుదు నిద్రపోయేడప్ ప్పుడు చిన్న సౌండ్ రాగూడుదు. మేల్కోన్న తన్ ఎత్తుకునే పని చేసుకోవాలి. పక్కన వదిలేసి చేసేదానిక్ కుదర్దు
ఉమ్ అప్పుడ్ మీరు చాలా ఇబ్బంది. పడే
చాలా అంటే చాలా. కట్టేసేసి తన్ని నడుముకి దారం మెస్ కట్టి మంచాన్నిగట్టేసి దాన్ని వదిలేసి బొమ్మలన్నేసి. నేను వంట చేసుకునేది, లేదంటే బట్టల్ ఉ తుకునేది. పక్కింటి వాళ్లొచ్చి తను యాడుస్తుంటే. కేళ్లిపోయేవాళ్ళు
ఉ మరి ఉంటుందా పక్కన వాళ్ళతో అంతా
ఉంటాది ఉంటాది మళ్ళీ నేను పోయి పిలిస్తే రాదు అంటే అలుగుతుంది అంటే కట్టేసేస్తున్నావు కదా నన్ను అని అలుగుతది అలా అలా జరిగింది
ఓకే అండి మీరు చాలా విషయాలు నాకు చెప్పినందుక్ కు చాలా ధన్యవాదములు
ఓకే అండి
ఓకే అండి